అక్క
హలో హలో ఏం చేత్తార్రా
కా తిన్నావా ఏం చెయ్యట్లేక్క ఖాళీనే నువ్వు
ఇది వాష్ బేసిన్ ది టాప్ ఫ్రిడ్జ్ ఎత్తాను నేను మా చెల్లి కలిసి
నిండుకు పోయిందా
అది ఇల్లు రిపేర్ చేసినపనుంచీ అడ్డ పెట్టడానికి రమ్మంటే రాలేదు మెకానీకు
ఆ ఆ ఆ
మేమే పెట్టినం దాన్ని నువ్వే ఫీడ్ చేసినావు
హమ్ సెట్ గా
హెలికాపు ట్యాప్ ఒక్కటి అయిపోతదని అది కొంచెం లూజ్ ఉంది టాపు ప్లాస్ ప్లాస్టరేట్ ఆహ్ మీరేం చెప్తారు
ఏం లే క్క కాలి బయటు కలి ఇంట్లో అంతుకిన గాని
అవునా ఇంత బయట లే
మ్
కూడా ఊడ్చిన నేను ఈ రోజు
అంటే రోజు ఊడువరా
అంటే తొందరనే ఊడ్చిరు రోజు సాయంత్రం ఎలాగో ఉడవను
అంతేనా
బయట బయట అంత బయట అంటే ఇంటి ముందు తుడవను నేను నువ్వు రోడ్ మీద వుడుతావా హలో
ఓకే అదే హవ్వరండ అలానా
ఆ బాల్ కనబడుద్దా మళ్ళీ ఆటు ఇ ల మామిడి చెట్ల కింద ఊడుస్తా
ఆహా
ఇంటికి ముందటంటే బండల వరకు ఉడుత్త
అంతేనా
ఆ అంతే ముగ్గు వేసే దగర ఉడవను బాగా చెత్త పడితే ఊడుస్తా.
వాళ్ళు ఎట్ల కట్టిరు అక్క ఇల్లు
ఎవరు
అల్లె మీ ఇంటి పక్కన
ఆ మా మావయ్యోళ్ళ
హుమ్
ఏమో డౌల్ చేస్తున్నాయ్ గా రావలని కాకపోత్ ది ఓపెన్ కిచెను
అంటే ఎన్ని ఫ్లో ఫ్లోర్స్ స్లాగ్ గట్టా
ఫ్లోర్స్ లాగ్ కాదు ఆది ఒకటే ఫ్లోర్
కింద మనలాగ నే గ్రౌండ్ గాని పైన మరి ఇంక ఏదో రూమ్ ఉంది.
అది రూమ్ కాదనుకుంటా అది ఏంటిదంటే మెట్లు కట్టినాక అది ఇట్లా పెట్టి అది ఏమంటరు దాని మెట్లు తొడవకుంటే ఏసింట్ లే మెట్లు తడవకుండా నీళ్ళు అట్లా వేసి దాన్ని ఏమంటారు పరదా కూడా ఇద అంటారు.
ఆహా అరే నేనేంది గ్ర ఫుర నేననుకున్నా
అ నేను గుడ అట్లనే అనుకున్నా పైనేమన్నా రూమ్ కడతారేమొనని కాదంట అది మెట్లు కదలకుండా రీప్లేస్
ఓ అమ్మో
డో పురా టైల్స్ ఏసి తీరు మ చేయా లాకు ల బ్లాక్ గోల్డ్ కలర్
టైల్సా
ఆ వైట్ ఎపిత్త అంటే మేమే వద్దని చెప్పినాం వయటి అతే తుడిసి తుడిసి సావలని చెప్పినా
హ
చెప్తే ఇంకా వద్ద
ఇగ బ్లాక్ ఎషిర్రు
బ్లాక్ ఉన్నా అలా కొంచెం గోల్డ్ కలుస్తది మెరుస్తయ్ కొంచెం
హహ మా ఇంటికి కనపడుతుంది అది పైన రూము
ఆ ఆడికి కన్బడత డా
అందుకే నేను అరే ఏంది ఇది ఎడి ఫ్లోర్స్ అని అడుగుదామ అనుకున్నామని ఆమెకు మా ఇంటి కొత్తలే ఇక నేను అడగట్లే
నేను కూడా వా వెళ ఇంట్లోకి పోలే అప్పుడు
ఇల్లల్లోకి వచ్చినప్పుడు పోలేదా కుక్క
పోలేదు రా వాళ్ళ ఇంటి మనం చేసుకున్నారు పిల్లవలే ఎవరిని పిల్లవాళ ఇంట్లోనే పాలుగొం గించ్
అరే మీరు మీరు సేమ్ కదా పిలువలే
ఆహా ఆహా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అక్కు ఉంది కాబట్టి ఆన పాలు ఊంగించింది ఎవళ మిటివలే
ఎవరు మా పిల్లవాళ్ళ అమ్మా అ
ఇ ఇంకొక సిక్స్ మంత్స్ అయితే ఫో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే పిల్ల గది బర్త్డే ఉంది అదే గ్రాండ్ చేస్తా అంటే మేము కూడా అన్నాం పైసలు లేకపోతే ఎందుకు మరే అప్పయి్యంద అని అన్నాడు అబ్ప్పయిన దానికి ఎందు అంటే ఇంటి కాడనే పాలు పొంగించ్చు
అందుకంటే ఇంటి మందం చేసి ఆ అంటీకి బర్త్డేకి గ్రాండ్గా చేస్తారేమో
ఆ అతను ఇట్లా కూర్తు పతుతే ఇప్పుడు వ్రతం కూడా వేసుకోలే వ్రతానికి పదివేలు అడిగిందంట అయగారు
ఆ
ఆ మస్తు పైసలు అడుతారంట వ్రతాలకి ఒక్కొక్కరికొక్క తేద అగుతారంట ఎ వ్రతం వద్ద ఏమి వద్దని అ ఇల్ కుచి ఇంకా పా బయట పార్కింగ్ టైల్స్ వేయ్యలేదు
హ
అ మొన్నేషీరు ఎయిలేదు
మొత్తం మూడొకసారి అయినయ్యట్టుంది కక్క ఉప్పలమ్మాయి ఇల్ అమ్మా ఇల్లాల కోచ్చుడు
ఫస్ట్ పోలమ్మా
హ
ఆ తర్వాత సోమవారం ఇల్లల్లో కూర్చుడు
తారు అందరు అన్ని అయిపోయినాకున్నారట్టుందిగా
ఏ శుక్రవారం ఇవ్వల్రా అలే
అంతేనా
తక్కువ శుక్రవారం రోజు అందరు వాళ్ళ చుట్టాలందరు పెట్టుకున్నారు ఆదివారం శనివారం ష్ శనివారం సాయంత్రం ఈ ఆదివారం వచ్చీరు ఆదిగారంవ వచ్చినోళ్ళు ఉన్నారు బుధవారం గురువారం రాకున్నారు
అమా
ఉగాది కూడా ఉంది ఉగాది కూడా ఉన్నా ఎన్న ఉగాది పండుగ ఎన్నక వేరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు శుక్రవారం శనివారం వేరు అందరు
న లాస్ట్ పండుగ చూసుకొని పోదాం అనుకుందే మే అ
హుహు అందరు పనొల్లను చూసుకొని పోయేది.
ఆహా క
నాను వెస్లీ ఆ తినండ్రి
అదే అప్పుడు వచ్చినప్పుడు ఆమె అన్నది పేల్ పోరె అమ్మ కన్నక్ పిస్నరేపోయినయా కాండడ్
ఉ మోన్న కొన్నారు అలా అనుకోని వేసిరు ఇట్ల ఒక వారం చూసుకున్నారు మంచిగా
ఇవన్నీ ఆ వారంలో అయ్
మంచిగా ఒక వారం చస్
హుమ్ ఒకే
వాళ్ళ ఇల్లు కూడా అంత పర్టికులర్ లే ఎప్పుడైనా ఏమంటారు బల్బ్ కీ ఇట్లా అవి ఫొటోస్ దింపవ ఫోటోలు దిగి పెట్టినా ఇగ మాబ్బుకు పోయి కరెంట్ సామను తేద్దమని పోయిప్పుడు ఫోన్ చేసి ఫోటోలు పెట్టతంటే ఫోటోల్ దింపి ఫోటోలు పెట్టినా ఆ రోజే ఇష్ట వాళ్ళిల్లు
ఆహా
స్టైల్ చేసినంక ఒక రోజు చిన్న పిల్గాని తీసుకొచ్చిన వాళ్ళు ఏడతానని చూద్దానికి పోయినప్పుడు చూసినా అంతే
హుమ్ అంటే మిమ్మల్ని పిలువలే అక్క మరి పిలవలేద అక్క మరి
వైలెంట్ పిలువలే పిలువలే ఎళ్ళమ్మ పట్టుకుంటే వెలిచిండు గాని ఇల్లులకి పోతే పిలువలే
ఊహు
ఎవ్వల్ని పిలువలే ఇంట్ల వాళ్లింట్లోనే ఇగ కనీసం ప్రసాదం కూడ ఎవ్వరికి పెట్లే స్వీటన్నం అన్నా ఒక ఐదుగురి పిలిసి పెట్టాల వీట్ అనం కూడ పెట్లే
ఏం కాదన్నారంట కానీ ఆ బ్లడ్ క్లాట్ అయ్యింది
నేనే అన్నా ప్రసాదం అన పెట్లేదెందని అడిగిన
హు పోయిరీ మా వాళ్ళు కూడా ముసరాళ్ళు
సాయి కుమార్ మీ తాత ఎట్లు ఉన్నార్రా
హ్మ్ నక్కలిద్దరు వాళ్ళకి మాతో మాతో కూడా మంచిగ మాట్లాడతాండు ఫోన్ ల బరువైయ్యింది ఉ కాకి కాకి ఉన్నట్టుంది
మంచిగ మాట్లాడతాండ
అవన్నీ తెలియడం ఏమన్నుందా
మంచిగా ఉన్నాడా అయితే మంచిగున్నాడారా ఇప్పుడు
అక్క
మంచిగున్నడ అయితే ఇప్పుడు అదే అమ్మ వాళ్ళు వేరే ఉన్నారుగా చూద్దాం
ఆ పోయిరు చూడొద్దనేకి గానీ ఇంక రాలే మనిషినే ఉన్నాడం అంటగాని రెండు రోజులు అబ్ ఆ మా అన్నకు చేసినాం అక్క మా అన్న అక్కడం ఆ ఆ
ఆ మీ అన్నను మీ అన్న చేసిరా అబ్సర్వేషన్ లో పెట్కుంట్రే మరున్ హ్మ్ హు
ఇక వీళ్ళొత్తే తెలుత్తది హ్మ్
అంతే అంతేలే వాళ్ళు వాళ్ళు ఎట్లున్నారనే చెప్తరు
అయ్యో బసుకే వత్తున్నారు
ఆ బక్కగుండె సరికి ఇక్కడ మైబల్ భయపడ్డారు దొరబాబు మీద్ కేస్
ఇంకా గట్టిగనే ఉంది గాటు తట్టు కుండు ఇంకోరు ఇంకోరైతే తట్ పట్టుకోలేవు అని అన్నాడంట
హు హు మంచి
నేన బక్ ఉన్నా కొంచెం గట్టి గుంటది ఆయన బాడీ బొక్కె అండి బొక్కె ఊ ఆ బొక్కల బలమే
ఊ ఊ బోక్కలో బలం ఉంది కాబట్టి మంచిగా ఉన్నాడు
ఊ.. వాళ్ళు
ఇప్పుడు అయితే పోదాము మార్
మా అమ్మమ్మ తో అక్కడే ఉంటదో ఏమో మరి ఆ మా అమ్మ అక్కడనే ఉంది ఒకవేళోత్తే ఇటువత్తది
అవునా
ఊ ఊ
ఎవరో ఒకరు ఉండారు కదా అడ
మ్మ్ నైట్ గే మా అమ్మ ను మా మహేష్ త మా అన్న అన్నారు ఇద్దరు అక్కనే ఇయాళ మా చిన్నమొళ్ళ ఇంటి
ఎక్కువ మంది ఉంచుకోరు కూడా
మేమ్ మంచిన తింటాడు తాగుతాండట రాగిజావ్ తాపిచిరంట పొద్దున అ పొద్దున రాగిజవ జన్నారు